చెప్పు ఎత్తుకో రా రా హలో కట్ అయిపోతాది బాయ్ హలో
హలో వినిపిస్తుందా
వ
వినిపిస్తుందా హలో వినిపిస్తుందా
నా గురించి ఆలోచిస్తున్నావా
అవును బంగార్ రం నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా అందుకని తిన్నావా బంగారం
లేదు రా నువ్వు తిన్నావా ఏం తెచ్చుకున్నావ్ డా పో రాస
రైస్ విత్ రైస్ విత్ పులుసు
మాట్లాడు ఏం పులుసు
ఆ రొయ్యాల పులుసు నీది ఏం కర్రీ
మాది సాంబార్
సాంబార్ దానేనా నువ్వేం తమిళమ్మాయా
రే చేయి మంటస్తుంది రా
అంటే
చెయ్యి మండు
ఎందుకు
ఎందుకో తెలీదు
ఎందుకు మండుతుందిరా
తెలిట్లేదు రా
అయినా గాని ఈ మధ్య బలేమితిమీరిపోతున్నా నువ్వు
నవ్య డైలా బంగారం నా కోసం పా పాడు బంగారం
బంగారం నీకోసం ఏం పాట పడమన్నా నేను సిద్ధంగా ఉంటాను బంగారం
నువ్వు పాట పాడు నేను నీకోసం ఒక పాట పాడతా
స్వీట్ వాయిస్ తో నీ స్వీట్ వాయిస్ ఒక్క సాంగ్ నా కోసం డెడికేట్
ఏందయ్యా స్వామి
ఏంటి అంత లేరు ఎ
చిత్తరాలా ఉయ్యాల
సూపర్ గా పాడవు బంగారంన్న సూపర్గా పాడవు బంగారు నేనా
అ కో
అ అందమైన లోకం అందులో నను అద్భుతం అందు
నై ఆ
ఆ
చెలి అనార్కలి తర్వాత ఆ అ ఇంకొక సాంగ్ పాడు బంగారం అంటే మార్నింగ్ టిఫిన్ పెడతాడు హాస్టల్ నుంచి కూడా మార్నింగ్ ఫన్ అది నైట్ మార్నింగ్ చెప్పదా
ఆ
ఆ నేనుంటా ఊపిరిగా తిరిగా
నువ్వుంటే నువ్వుంటే నా జతగా తగా నేనుంటా ఊపిరిగా
నువ్వైనా నమ్మవుగా
చలియానే ఎవరు ఉంటే
ఎవరైనా గుర్తించరుగా
నా ప్రేమ
నీకోసం ఈరోజు
బహుమానం చేసేస్తా
నీ లోకంలో నువ్వుంటే
ఆ
జతగా నేనుంటా ఊపిరిగా
అగ్గిపుల్ల అంచున
నా రోజా పోయిన ఆ
బుసలే భూచ న చ్చ పాప నే దోచిన వచిన బెదిరా అరగా నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరన్
ఎవరూ గుర్తించరుగా నా
ప్రేమౌ నువ్వంటూ నీ లోకం బహుమానం చేసేస్తా నువ్ లే లేని లోకంలో నన్నే నేను
జతగా హావ్ ఇస్ ఇట్ రా బంగారం
ఇంకో సాంగ్ పాడొచ్చు కదా నా కోసం ఇంకో సాంగ్ పాడు
అల్లనె వన్ మినిట్ ఉండురా
సాయ్ త్రం కదా బ్రేక్ల ఇస్త పో ఇప్పు ని బట్లు ఇప్పుకొచ్చినయ్ ఈడ్ పెట్టు అంటారు క్లాస్ లో
యెవరు బంగారి డిస్టబెన్స్ చేసేస్తున్నారు అక్కడున్నా ఏంటి బంగారం అలా డిస్టర్బెన్స్ చేస్తార ఎవరైనా అ చెప్ బంగారం ఎందుకు బంగారం అంతా
నువ్వు అన్ని సార్లు బంగారం బంగారం అనమాకు నా మీద నాకె తేడా గా ఉంది ఆ సరేలే ఇదో హలో సరే పాట పాడు ఒకడున్నాడులే కానీ సాంగ్ పాడు మంచిగ మడతబెట్టి దంట్లో పెట్టుకొండ్రా మడత బె మంచిగ మడ తబెట్టి ఆడ బెట్టుకొ ఈవనింగ్ బయట హలో నీతో కాదురా నా ఫ్రెండూ నా ఫ్రెండ్ ఒక అబ్బాయి పాపం చేతులు బాలేదంటా అందుకనీ బ్యాగ్ ఇచ్చా బట్ల కోసం అన్ సో
నువ్ అందుకరా
ఓకే ఒక జీవిత తం ఇది చేయి జారి పోనీ కు నీకోసమా మీకోసం పాడాలా నా బంగ్ గారం బుజ్జి బుజ్జీ బంగారం నీ యెవ్వారం
ముక్ ఆ నాకు రాదురా కానీ థ్యాంక్స్ రా, ద త్రిలీక్ మాకు డెడికెట్ చేసినందుకు. అరే బంగారు పంది పిల్లా ఫోన్ పెట్టలేదు మే ఏంటి పక్కన డిస్టబెన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయ్ కదా
కాటుక కనులే మెరిసిపోయే పిల్లాడా నినుచూసి
మాటలు అన్ని మరిచిపోయా నీళ్లే నమిలేసి
ఇల్లు ఓలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు గుండెకెంత సందడొచ్చరా
ఆపచెట్లు ఆకులన్నీ కుమారిచినట్టు ఈడుకేమో జాతరోచేరా రా నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వు రా మా ఇంకా రాదు చిల్లరే నువ్వు రా ఉమ్మ్ రోజువారీ భాషనుండు చా మొదటి సారి చిగురులొచ్చారా నా మనసే
ఫెస్ అదే
నీ మనసే నాకీ మని అడిగినదే లలాయి లై లె లై లె
లలాయి లై లె లై లె
లై అరే బంగారం ఇన్ని రోజులు ఎక్కడున్నావవు రా నువ్వు ఇంత కోయిల ఇంత అందమైన రాగం ఎక్కడుందిరా ని దగ్గర
కామ్మని ని ప్రేమాలేఖ లే రాసింది హృదయమే ప్రియతమా నివ్వు వా అచట కుశలమా నే ఇచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో కన్న కవితనే మాట మా
మే చుసి పాటపోయింది మే
లా లా లలే
లాల లా లా లా మే ముయ్ నాకు ఫోన్ చేసింది రా అమ్మాయి ఇది స్టార్ట్ చేస్తే ఆ అమ్మి కూడా సాంగ్స్ స్టార్ట్ చేసింది ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై
లా లాల లా లా ఆ ఎంది నీకు జ్వరం వచ్చిందా చూసారా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కి జ్వరం వచ్చేసింది అంట
హే గైస్
కో లేదు మా ఫ్రెండ్ కి ఫీవర్ గా ఉంది ఫ్రెండ్స్
మే ఒక ఐదు నిమిషాలు మే పాటపాడు అయిపోయింది రా ఇంగ్ నిద్ర పో నిద్రపో లాలి లాలి లాలి జో లాలీ లాలీ జో